ఎ
ఏం లేదు అలా ఖాళీ కూర్చొనిన్న అదే ఆలోచిస్తున్నా మన ఇద్దరం బిజినెస్ చేద్దాం అని అనుకున్నాం కదా దాని గురించి
అవును నేను కూడా అదే ఆలోచిస్తున్నా ఇద్దరం వేర్వేరులో ఉన్నా ఒకే రకమైన వ్యాపారం మొ సరుకు ఎక్కువ దొరుకుతుంది అమ్మ మక్కలు కూడా బాగుంటాయి
అవును అదే ఆలోచిస్తున్నా కానీ ఈ
అదే ఆలోచిద్దాం గని ఏం బిజినెస్ మన పల్లెటూరు వాతావరణానికి ఆడవాళ్ళకి పనికోచ్చేదేదుంది
అంటే నా దగ్గర ఒక రెండు మూడు ఐడియాలు ఉన్నాయి చెప్పాలా
ఆ చెప్పు
ఆ ఏంటంటే ఈ మసాలా పొడులు లేకపోతే టైలరింగ్ ఆ ఇంకా ఏవైనా ఉంటే వాట్ గురించి పిండి వంటలు అలాంటివి ఏవైనా
ఉ మసాలా పొడుల ఆలోచన బానే ఉంది ఊర్లో అందరు పెళ్లిళ్ళకు పండుగలకు ఎక్కువగొంటారు కానీ దానికి శ్రమ ఎక్కువ మిషిన్ కొనాలి కదా
హ అవును మనం ఒక ఫస్ట్ వెయిటింగ్ మిషిన్ కొంటే బాగుంటుంది అప్పుడైతే మనం ప్యాకింగ్ అవన్నీ కూడా కరెక్ట్ చేయగలుగుతాం కదా
ఉ అవును కరెక్టే కనీ మళ్ళీ ఇది ఎట్లా ఏమైనా వీడియోలు తీసి ఇట్లా యూట్యూబ్ ల పెట్టాలా
ఆ అంటే ఒక చిన్న చిన్న వీడియోలు అలాంటివి చేసి యూట్యూబ్లో పెడితే వాళ్ళు చూస్తారు కదా అంటే మనం ఎలా శుభ్రం చేస్తున్నాం ఏంటి అనే చూస్తారు అప్పుడైతే వాళ్ళకి నమ్మకం పెరుగుతది కదా
అవును కరెక్ట్ మరి నువ్వు అన్నట్టు మసాలా పొడులు అయితే నువ్వు కారం పసుపు పట్టు నే ధనియాల పొడి సాంబార్ పొడి పడతాను తర్వాత ఇద్దరం మార్చుకుందాం
కానీ సరుకుల్ కొనేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అంటే హోల్సేల్ లో కొన్నాం అనుకో అప్పుడైతే మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ కూడా తగ్గిపోతాయి కదా
ఉ కరెక్టే మరీ పొద్దుగాల రెడీ అయ్యండు ఇద్దరం కలిసి వెళ్దాం సరేనా
ఉ అలాగే వెళ్దాం ఏమేమి కావాలో ఒక లిస్ట్ రాసి పెట్టు మరి
నేను తయారు చేసాను మరి మన బ్రాండ్ ఏమని పేరు పెడదాం
ఆ ఏమంటారు పల్లెటూరి రుచులు అట్లా ఏమైనా బేడదామా
అవును బాగుంది పల్లెటూరు రుచులు ఇంకేమైనా ఆలోచిద్దాం బట్ డబ్బులు ఉన్నాయా మన దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి
డబ్బులుంటే నా ఆయన కొన్ని పొదుపు చేశాను నీ దగ్గర ఎంతున్నై
నా దగ్గర ఒక ఐదు వందలు ఉన్నాయి అం తే
అయితే ఇద్దరు డబ్బులతో కలిసి ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఎవరిని అడగకుండా మనం ఓన్గా మనమే స్టార్ట్ చేద్దాం
ఆ అంటే ఎంతయితున్నాయి మరి నీ దగ్గర ఎంత ఉన్నాయి
నా దగ్గర కూడా ఒక ఐదు వేలు అలా ఉన్నట్టున్నాయి చూడాలి
ఒక కవర్లైతే వస్తాయి గంతే
తొమ్మిది వందలు అంటే ఇంకా మరి మీ ఇంట్ల అడుగుతా చేప్పు నువు ఇత్తర నీకు పైసల్
కానీ తొమ్మిది వందలకేం రావు కదా ఒక కవర్లు ఒక్కటే వస్తాయి అంతకు మించి ఏం కూడా రావు ఇప్పుడు మిషన్ కోనాలంటే రెండు వేలు అయితై
అవు నేను కూడా మా ఇంట్లో అడుగుత నువ్వు కూడా మీ ఇంట్ల అడుగు అప్పుడైతే కొంచెం
మా మమ్మీ మా మమ్మయితే ఒక వంద రూపాయలు ఇస్త అనుకుంటా అడుగుతే
పంద్ర రూపాయలులై
అంతే మరి మీ మమ్మ ఒక యాభై ఇస్తాద
ఆ ఇస్తాదండి మా మమ్మీ కూడా ఒకటిూట యాభై రూపాయలు ఇస్తాయి అనుకుంటా
నూట యాభై తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందలు యాభై అయితున్నాయి ఇప్పుడు ఏం కొనచ్చు ు అంటే ఏదనా గిన్నెగా కొనుకోవచ్చు ఇంకా
ఒక గిన్నె కాదులేండి ఒక వెయిట్టింగ్ మిషన్ అట్లే ఏమన్నాో కొనుక్కకోవచ్చు చదు
వెయిటింగ్ మిషన్ రెండు వేల అయితే అని సరే అండి వెయిటింగ్ మిషిన్ ఒక్కటిగా ఉంటాం రెండు వేలు పెట్ ఎట్లా వరం రెండు వేలు సెట్ చేసి పెట్టు ఉంటాం చూకొని మన ఇద్దరం చెక్ తీసుకుందమా ఏం చేద్దాం
లేదండి మన ఊళ్లో ఇప్పుడు కొంతమంది రైతులుంటారు కద వాళ్ళ దగ్గర ఫస్ట్ వస్తువులని కొనుక్కుందాం వాళ్ళకి మాకు లాభాలు వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇస్తామ అని చెప్తతే వాళ్ళే ఇస్తారు వాళ్ళకి కూడా నమ్మకం ఉంటాయి కదా
కానీ అట్లా మన ఊర్లా మళ మన ఊర్లు ఎవ్వరు పైసలు ఇవ్వరుండి నాకు తెలుసు మన ఊర్లో వాళ్ల గురించి
మనకి ఇవ్వడం కాదండీ మనమే వాళ్ళ దగ్గర కొని మనకు లాభాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇద్దాం
సరే గాని మనం ఇంట్లో పనులను చేసుకుంటూ ఆ వ్యాపారం చేయాలి మనకి పెళ్ళయిన తర్వాత కూడా ఇది కొనసాగించవచ్చు అందుకే సొంతంగా సంపాదించుకోవాలి మనం
అలాగే చేయాలి ని ఏముంది ఒకవేళ మనకి పని ఎక్కువ అవుతుంది అనిపిస్తే ఒక ఇద్దరు ముగ్గురిని పలిసి వాళ్ళకి కూడా పని చేయమన్నా అప్పుడు వాళ్ళకి కూడా కొంచెం పైస వస్తా మనకు కూడా పని తక్కువ అవుతాయి కదా
అవును ఖచ్చితంగా ఊర్లో ఉండే మహిళలకు కూడా మన దగ్గర మంచి వస్తువులు దొరుకుతాయని నమ్మకం కలగాలి
నిజమే ఆ అంటే మనం తయారు చేసే ఈ వస్తువుల మీద మనం ఎప్పటి వరకు వాడచ్చు అలాంటివన్నీ ఖచ్చితంగా వేద్దాం అప్పుడైతే వాళ్ళ గూడ నమ్మకం ఉంటాయి కదా
అలాగే వేద్దాంంటే ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి ధరలు కనుకుంటా నువ్వు మీ ఇంట్లో ఎవ్వరెవరికి ఏం కాలో కనుకో మీ ఊర్లో కూడా
సరే నేనుమా ఊరి గ్రూప్లో అంటే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తాను లే ఎవరికి ఏం కావాలి అని
ఉ అంటే మా నాన్నగారిని కూడా ఒప్పించసాను మొదట్లో కొంచెం నవ్వార్ కాని నేను లెక్కలను చూపించడారికి సరే మీ ఇష్టం కాని చుట్టుపక్కల వాళ్ళతో మాట్లా రాకుండా చూసుకోండి అన్నారు అంతే
అవునా ఇక్కడ కూడా ే జరిగింది మన మా అన్న కూడా కొంచెం హెల్ప్ చేస్తా ఉన్నాడు కానీ మన వస్తువుల నాణ్యత గురించి అంటే వాటిని ఎట్లాగాపాడుకోవాలి మనం
అదే నేను కూడా ఆలోచిస్తున్నాం మనం వాడే నూనె ఉప్పు కరం అన్ని బ్రాండ్వి కాకుండా మన ఊర్లో పండించినవి రైతుల దగ్గర ఇక్కడ తీసుకుందాం అప్పుడైతే తక్కువ ధరకి వస్తాయి మంచి క్వాలిటీ కూడా వస్తాయి
యూ అవును మనం ఒక చిన్న ఇన్వెంటర్ మెయింటైన్ చేద్దాం అప్పుడైతేనే మనం ఏ రోజు ఏం కొన్నాం ఎంత వాడినాం అనేది ఒక డైరీలో రాసుకున్నాం అప్పుడై అంటే మనకి అంటే ఈ ఈ వ్యాప్ పరంలో లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేది తెలుస్తాది కదా
యూ కరెక్ట్ గానే ఇంకో విషయం మనకు వచ్చే లాభంలో కొంచెం డబ్బులు తా పక్కన పెట్టుకొని తర్వాత మనం ఖర్చులకోసం వాడుకోవాలి అప్పుడు వేరే ఊర్లలో కూడా మనం వెయ్యొచ్చు సరుకులు
మంచి ఆలోచనే అయితే మనం కేవలం ఒక ఈ మసాలాలే కాకుండా ఎండాకాలం వస్తుంది కదా దానికోసం వడియాలు అప్పడాలు కూడా చేద్దాం అప్పుడు ఊళ్లో ఖాళీగా ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు నీ పిలిచి వాళ్ళకి కూడా పని ఇద్దాం మనకు కూడా పని తేలిక అయిపోతది కదా
మంచి విషయం అది ఇప్పుడు మనం అందరం కలిస్తే మనదే ఒక మహిళా సంగం లాగా మారుతుంది అప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చే లోన్లు కూడా మనకు వస్తాయి దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తాను తక్కువ వడ్డీకే వస్తాయి అనుకుంటాం
ఈ ఐడియా బాగుంది కానీ మొదట మన దగ్గర ఉన్నే డబ్బులతోనే మనం మొదలు పెడదాం ఎవరిని అడగద్దు అంటే మనం చేసే ప్రతి ప్యాకెట్ మీద తయారీ తేదీ ఇట్లా ఎప్పటి వరకు వాడొచ్చు అలాంటివి కూడా ఇద్దాం అప్పుడైతే ప్రజలకు కూడా నమ్మక కమ్ వస్తాయి కదా
యూ కానీ మిషన్ రేటు రెండు వేల రూపాయలు ఉంది కదా అది ఆర్డర్ చేయమంటావా నువ్వు వెళ్ళి మన ఊరు సంతలో ధనియాలు మిరపకాయల రేట్లు అమ్ముతున్నారో అనుకో హోల్సేల్ లో
సరే నేను రేపే పోత త గాని ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాపారం పెరిగేకొద్దీ మనం ఈ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉంటుందంట కదా కదా దాన్ని తీసుకోవాలి అప్పుడైతే నే సూపర్ మార్కెట్ లో కూడా వేయొచ్చు కదా సరుకులు అన్ని మనవి
యూ నువ్వు ఇప్పుడే బానే దూరం ఆలోచిస్తున్నావు బట్ నువ్వు మాట్లాడుతుంటే మన బ్రాండ్ సక్సెస్ అవుతాదని అనిపిస్తుంది
అవుతాది లే ఇది విన్నావా మనం బంప్ చీ నా ఆవకాయ పచ్ చడి ఇవన్నీ చాలా బాగున్నాయి అంట మా పిన్ని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు ఉండే ప్లేస్ లో ఒక పది మంది కావాలని అడుగు తున్నారు అంట ఇంకా
అవునా చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఇక్కడ మన ఊరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను కదా మొన్న ఒక ఆమె వచ్చి ఒక రెండు మూడు కిలోల కారంపొడి కావాలన్నది కాని క్యాష్ లేవు ఫోన్ పే ఉంటే చేస్తా అన్నది
ఆహా అవునా అయితే నేను రేపు మన బిజినెస్ పేరు మీద ఒక క్యూఆర్ కోడ్ సెట్ చేస్తానులే దాని వల్ల లెక్కలు కూడా సులుభం అయిపోతాయి మనకి ఇంకో ఐడి ఏంటిది అంటే మన సరుకులు అందంగా కనిపించడానికి మనం ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెడదాం
యూ అంటే ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ ఇవన్నీ ఫోటోలు తీసి పెట్టాలా ఏం చేయాలి మరి ఒకసారి చెప్పు
ఏం లేదు రోజు మనస్ ప్లేన్ ఎట్ల శుభ్రం చేస్తాన్నాము ప్యాక్ నువ్వు ఎట్లా చేస్తున్నావు అనే రే చిన్న చిన్న వీడియోలు తీసి పెట్టాలి అప్పుడు అయి తేనే జనాలకు తెలుస్తాయి కదా ఇలా శుభ్రం చేస్ చున్నావ్ అనేది వాళ్లకు కూడా నమ్మకం వస్తాయి కదా
ఇప్పుడు ఇంత మంచిగా మెయింటైన్ చేస్తే ఆర్డర్లు కూడా ఎక్కువ వస్తాయి కదా అప్పుడు మన ఇద్దరమే ఇవన్నీ చెయాలంటే కష్టమైతది ఏమో వేరే వాళ్ళని పని వాళ్ళని పెట్టుకోలేమా అనిపిస్తుంది
ఆ నేను కూడా అదే ఆలోచిస్తున్నా ఒక ప్లాన్ చేశాను లే మన ఊర్లో ఇట్లా చదువుకొని ఖాళీగా ఉన్న అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళని పార్ట్ టైం చేయమని పిలుద్దాం అప్పుడు వాళ్ళకి కూడా సంపాదన ఉంటది మనకు కూడా పని సులభం అయిపోతది
మంచి ఐడియా అయితే మనం ఒక ఇట్లా మనం రాసేటివి ఎంత వేస్తున్నాం కిలోకి కారానికి కే ఉప్పేస్తున్నాం ఇట్లాంటివి రాసి పెట్టుకుందాం, అప్పుడైతే వేరే వాళ్ళు వేసినప్పుడు కూడా, అంతే క్వాంటిటీ వేస్తారు కాబట్టి టేస్ట్ కూడా ఏం మారదు.
క్వాలిటీలో మనం అస్సలు తగ్గద్దు సరే ఇప్పుడు, ఈ వారానికి ఎంత స్టాక్ కావాలో. ఒక లిస్ట్ రాసుకో మనం వేరు వేర్ కాకుండా. కలిసెళ్లి హోల్సేల్ లో తీసుకోని వద్దాం. అప్పుడ అయితే ఈ రావడానికి పోవడానికి అయ్య కర్. చులు కూడా తగిపోత్
ఉ ఉమ్ కరెక్ట్ ఏ నేన్ రే పొద్దున వరకు లిస్ట్ రాస్ తా మన మొన్న ఒకాయనతో మాట్లాడుతుంటా అన్నాడు, ఇట్లా బిజినెస్ గురించి చెప్తే సరే చెయ్యండి, కానీ ఈ ప్లాస్టిక్ దాంట్లో కాకుండా ఏదన్నా పేపర్ బ్యాగులలనన్నా గాజుల దాంట్లోన్నా వోష్. అమ్మండి బాగా కొంటారని చెప్తున్నాడు ఏమంటావ్ నువ్.
అవును దాని వల్ల మన వస్తువులకి కొంచెం ప్రీమియం లుక్ కూడా వస్తది. కానీ ఈ గాజు సీసాల గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా, దాని గురించి రీసెర్చ్ చేద్దాం. వాటికి చాలా ప్లాన్ చేసాం కదా, రేపటి నుంచి గ్రౌండ్ వర్క్ అట్లా ఏమైన్నా స్టార్ట్ చేద్దాం.
ఉమ్ సరే మరి ఇంకా రెడీ అయి ఉండు, రేపు అయితే వెళ్దాం, ఇద్దరం కలిసి నేనయితే ఇప్పుడు లిస్.
ఆ సరే లిస్ట్ రాసిన తర్వాత నాక్ కూడా ఒక ఫోటో పంపించు
ఆ నువ్వు కూడా ఆలోచించు ఇం కే ఏమైనా వస్తువులు అవసరం పడతాయేమో ఏమన గుర్తొస్తే నాక్ మెసే సజ్ జే నేను నోట్ చేసుకుంటా సరేనా
ఆ సరే నాకు గుర్తొస్తే చెప్తాన్ లే బాయ్